హలో
ఆ ఏం చెత్తాన్నావ్
ఏమున్నది కాలి
అయితే ఎక్కడ ఆపూన్నా నేను ఆ మా డాడి ఇంట్ల ఇట్ల గొడవ చెత్తాండు ఆయనతో మాకుండ బుద్దిగావట్లేదు అని నేనును మా మమ్మీ మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినం
ఆ
ఆ మా పిన్నివాళ్ళ ఇంటికి పొంగానే అప్పుడే ఈ పిన్నివాళ్ళు వచ్చిరట
ఆ
ఆ ఈ పిన్ వళ్లతో ఏమ్మటె ఇగ పోదాం పాండి అని మా మమ్మని ఇగ మా ఇద్దరు పిన్నిలు ఆ వి ఇద్దరు పిన్నిలు వెళ్ళు మా మమ్మని ఇవే ఇంకో పిన్ని వీళ్ళిద్దరు వెళ్ళు అమ్మమ ని పోలే కానీ మా మమ్మున్ని పిన్ని పోయిళ్లు చూసోద్దామని నేను ఆన్నే ఉన్నా అడివయినా నాకు నచ్చదు ఉడకపోతుంది అంత వాళ్ళ ఇంట్లో కూడా
ఆ
ఇమ్మ పిల్లలు ఇంటికడ ఉండొచ్చని ఇగ ఉన్నాం నేనున్న నేను నా మా ఇద్దరు పిన్నను మా మమ్మీ పోయిళ్లు మా మమ్మ దగ్గరికి తోల రావడాని పోయిండు మా అన్న
ఆ
మళ్ళ ఎమ్మటే వచ్చిరు ఆటోకి సాయంత్రం
కొంచెం వీళ్ళు అనరు పోయినప్పుడన్నా పలకరించిలా పలకరించలే
ఎప్పుడు
పోయినప్పుడు
ఎప్పుడు నిన్ననే వాళ్ళు పోయింది పట్టించుకోల అని చెప్పిన గా నిన్న పోయినప్పుడే
ఆహా
నిన్ననే పోయిళ్లు మాట్లాడలేదు గంతే లేదు ఇంట్లనే లేదంట మళ్ళీ ఇంట్లో లేదని ఆమె ఏమో పనికి కూడా పోలేదు ఆడనే కూర్చందట మళ్ళీ ఇంటికొస్తే వండాల్సి వత్ తదని అన్ని ముచ్చడ పెట్టుకుంట మూడు గంటలు కూర్చందట సాయంత్రం పోయిందట బ్యాంక్కి అది అక్కడ ఇ అడగడతారు కదా ఊర్లేద చిట్టి
ఆ కాదు మీ పిన్ని వాళ్ళ వత్తాళ్లు అని ఆమెకేట్ల తెలుసు
వచ్చింది చూసింది అ వీళ్ళు రావంగానే ఆమె పోయింది అన్నట్టు వీళ్ళ ఇంట్లో పోవంగానే బయటికి వెళ్ళింది అన్నట్టు
ఆహా
ఊ బయటికి వెళ్ళింది అడ ఓయి ఇగ వాళ్ళ ఇంటికి పోయి ముచ్చట పెట్టింది ముచ్చట పెడుతాందట సాయంత్రం పోయిందట చి ఎందుకట్ల చెత్తాందో
ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళన్ పెట్టి బయటకి పోయి ముచ్చట్లు పెడదది
ఉమ్ అదే వాళ్ళ చెల్ల వాళ్ళ కూతుర్లు వాళ్ళ చెల్ల అనుకో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఎక్కడొత ఎక్కడున్నారు ఎక్కడ వరకు వచ్చిళ్ళు వండల్ అజ్జెయ్యాల ఇజ్ జెయ్యాల అని అడుగుతాదట
వండి పెడితే ఇంత తిని పోతారు
మళ్ళా మీ ఫ్యామిలీ వాళ్ళ సైడ్ ఏమ అనుకుంటారు అందరు మా ఆంటి మంచిది అనీ అ కుకుంట్రాళ్ళట కదా
వోల్ ఫ్యామిలీ సైడ్
మీ సైడు మీ పిన్ని వాళ్ళు కాదా
కాదు కాదు అసలే
ఉం
నేను ఒక్కసారి కూడా మీ ఆంటీ గురించి మంచి టాక్ అనేది విన్నది లేదు
చెడ్డగా విన్నావా మరి
ఆ ఇన్న
అవునా
నిజంగా చాన సార్లు ఇన్న మా అమ్మమ్మ చెప్తది చూడనికి ఎంతా మంచి వస్తుది కాని గోరంగా ఉంటది ఘోరంగా చేస్తది అని గోరంగా అన్నది
ఉ మరి ఓన్లీ బయటికే మంచిగా మాట్లాడుతది
హ్మ్మ్ గదే ది నాకు ఆ టాక్ తోటే అర్థమయిపోయింది అప్పుడే అర్థమయిపోయింది నాకుం
మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు అట్టనే చేస్తది కదా ఓవర్
ఆ తెలుసు చూలే నా లైవ్ లైవ్ చూసిన నేను
ఆ కమల్హాసన్ యాక్షన్ చేస్తాదామే ఉం తక్కువదే కాదు మీ పిని వాళ్ళ ఎవరో ఉం మి పిన్ని వాళ్ళు ఎరు మంచి వాళ్ళు మంచిది ఆమె ఆమె మంచిది అని అన్నారంట మా పిన్నింటంది మీ పిన్నిని మ మీ పిన్నీ ను మా పిన్ని ఫ్రెండ్స్ కదా అన్నట్టుంది మా పిన్ని వాళ్ళతో మరి మీ పిన్ని
ఇగ మీ వల్ల గురించి మీ ముందు ఇక చెప్పరా ఇగ
ఆ మా పిన్ని వాళ్ళకే అంటారు మంచిది కాదని ఏంటి ఆవిడ మంచిగా చెప్పది అంతలేదు తెలుసాన్ని నీ పిన్నికి
ఏ అస్సలే ఏ ఏ పిన్నీ
మీ మీ చిన్నమమ్మ వాళ్ళ పిన్ని
ఆ పిన్నికి తెలవదు మాథ్స్ గుర్తుండదు తెలిసినా గుర్తుండదు ఫస్ట్ తెలవదు మాథ్స్ తెలవదు
అ అవునులే.
ఒక వేలా తెలితే మాత్రం ఎట్ల తెలుసా ఓపెన్ డాట్ ఇట్లా కొట్టేస్తది ముఖం మీద
హ లయలె
నేనైతే చాలా బ్యాడ్ టక్ ఇన్న
ఆ బ్యాడే కదా
అదేగా మరి పోయి పోయి ఆమె గురించి గుడ్డు టాక్ అంటే సాహసం అనే చెప్పాలి
ఎందో ఎమో ఆమె అర్ధమే క మళ్ళా మా పిన్ని మా చిన్న పిన్ని వాళ్ళు కూడ ఏదో పె పెళ్ళకి పోయిల్లాట మొన్న
ఆ
పెళ్ళికి పోతే పోయి పొద్దున పోతే సాయంత్రం వరకు లేవలేదాట మంచంలకెళ్ళి చూసింది ఆల్రెడీ పండుకున్నది యాక్షన్ చేసింది కావాలనే పం లేత్తే అడగాల్సి ఒత్తదో ఉండాల్సి ఒత్త దో అని సాయంత్రం పోయే టైంకి లేసి పొయ్యేటప్పుడే దేష్ ఎప్పుడు వచ్చినవు రా ని నిద్ర మొఖంతోని అంటరుగా అట్ల అంటందట
ఉం చెప్పినం మహానటి అక్కడ
ఊమ్ ఒచ్చుడైపోయింది పోవుడు కూడ అయిపోతాందని మా పిన్ని అన్నదట కనీస్ అం వామ్మో
సేమ్ ఇలా మొత్తం ఇలా మొత్తం సిచ్చువేషన్ ఎట్ల తెలుసా మా మమ్మీకి మా అమ్మమ్మకి జరిగిన మధ్య లెక్కనే కొడుతున్నయి ఇయన్నీ మొన్న మా మమ్మీ లడ్డు ఈయనికి పోతే మా మమ్మీ తిరుపతి పోయి ఒచ్చినం కదా
ఊమ్
లడ్డు ఇయనీకి పోతే
స్పెషల్గ పోయిందా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి
అంటే ఇగా అప్పుడు ఫంక్షన్ కాద ఒకల్ది అటు లాస్ట్కుంటరు చూడు అగొ అప్పుడు ఇగ పోనన్నది ముందు రోజు నేను వాళ్ల ఎవ్వలింటికి పోను నేను అట్ల పోయి ఇట్ల ఒస్తా ఫంక్షన్ పోతాన ఫంక్షన్ పొయ్యే వస్తా అని చెప్పింది
ఉమ్
కాపోతే పోయిందిగా మళ్ళ పోయినంక ఏమైం దాని ఇగా కనుబడ్డ ఇగ రాక తప్పలేదు అని అన్నది మరి లడ్డు ఎట్ల తీస్కపోయింది
ఉమ్
మొత్తం ప్రీ ప్లాన్ తోటే పోయింది లడ్డు తీస్కొని
ఉమ్
అనుకోకుండ పోయితే లడ్డు ఎట్లుంటది బ్యాగుల
ఉమ్
ఇగా పోయిందాట రూమ్లో ఉన్నది మా అమ్మమ్మ బయట ఉన్నదాట
ఉమ్
బయట ఫస్ట్ బాత్రూమ్ పోతాంటే మా మమ్మీ పోయిందట లోపటికి ఇగ మా మమ్మీని చూసిందో చూడలేదు ఏమో మా మమ్మీ లోపట్నే కూసుం దంట బాత్రూంల కెళ్ళి నుంచి వచ్చిందంట ఒక బయటకి పోయిందంట అటు ఇటు ముచ్చట్లు పెట్టిందంట వచ్చిందంట
మీ అమ్మమ్మనా
ఆ ఇగా ఒక అర్ధగంట దాంక కూసున్నదంట
ఉమ్
ఇగా ఈ అయిపోయింది ఒకే అప్పటికే అయిపోయింది
ఉమ్
ఇగ కన్నతల్లి అనే రీసన్ తోటి అంతసేపు ఉన్నది కనీ అప్పటిదాంక కూర్చుంటే ఇంకా రాలేదు అంటీ ఇక.
ఉమ్
మా మమ్మీ అంటంది, చూసి అట్లాపోయి చూసి అటుపోయి ఇక మెల్లగా ముచ్చట్లు పెడతాను రావద్దని అన్నానని ఇక అట్లా అనుకుని లేసిందిక, లేసి అక్కడ లడ్డు ఆడబెట్టి పోతాంది ఇక పోతాంటే వచ్చి ఇప్పుడు వచ్చినవా అని ఇక మాట్లాడుతున్నదిక.
ఉమ్
ఇదే ఇగ మాట్లాడక తప్పదుగా మాట్లాడింది.
ఉమ్
ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ లల్ల కొన్ని కొన్ని ఫంక్షన్స్ కాదు, ఇప్పుడు మా మామ లేడా
ఉమ్
బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్ పోతే మా డాడీని చూసి ముఖం అటు తిప్పుకున్నాడట, అది ఇంకా ఘోరం నాకు అది ఒక్కటైతే అసలుకే మర్చిపోలేకపోతన్నా
ఆయన మాట్లాడతారుగా, మీరు పోతారుగా, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
లేదు అదే లాస్ట్ ఇంకా అప్పటినుంచే
ఉమ్
ఆ ఆ ఒక్క సిచ్యువేషన్ తోటి మా డాడీ చేంజ్ అయిపోయిండు. ఇన్నిరోజులు వాళ్ళకి అంత చేసిండు కదా.
వాళ్ళకైనా ఇట్లా కూతుర్లు మీద అంత ప్రేమ మా అమమ్మకున్నూ మా మమ్మీ వాళ్ళకి ఎట్లుంటది అట్లా లేదెందుకు అసలు
మా అమ్మమ్మకి మా పిన్ని ఉంటది కదా
చిన్న పిన్నా, చిన్న అమెనా?
ఆ అక్కడ లాస్ట్ సెకండ్
ఉమ్
ఇప్పుడు ఇల్లు కట్టుకోని ఉంటాము చూడు.
ఉమ్
ఉమ్, ఆ పిన్ని మీద కొంచెం ఎక్కువ.
అంటే ఇద్దరు మీద ఇప్పుడు నలుగురు ఉన్నారు మా అమ్మ అమ్మమ్మకి నలుగురి మీద సమానం ఉంటది ఒకళ్ళు మీద ఎ క్కువ ఒక్కలి మీద తగ్గకుండా
మా మమ్మీకి వీళ్ళు పెళ్ళికి పెట్టింది లేదు చేసింది లేదు, ఏమియ్యలేదు వీళ్ళు.
ఉమ్
ఇచ్చింది భూమి, ఆ భూమి ఏం చేసిండు మా డాడీ ఏమనిపించిందో అప్పుడు వాళ్ళకి తక్కువకు అమ్మేసిండు ఇగ, బతకాలి కదా వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలని.
ఉమ్ ఇక అయన అప్పుడు అమ్మినంక ఇగ మళ్ళ అడుగు తెవ్వలియ్యరులే
మొత్తం పైసలకి గూడా ఇయ్యలేదు మళ్ళా
హుమ్
ఆ భూమిని చూసి ఇప్పుడు వాళ్ళు ఎగురుతాండు
ఆ
ఆ ఒక్క తప్పు చేయకపోతే, ఇప్పటికీ మా డాడీ కాళ్లదగ్గర ఉండేటోళ్ళు అటుసైడు మొత్తం.
ఉమ్
జస్ట్ ఆ ఒక్క తప్పు వల్ల
ఇంకా వాళ్ళతోన వచ్చేదేమన్నా ఉందా ఇప్పుడు?
ఇప్పటికి కూడా వాళ్ళతోటి వచ్చేది ఏమిలేదు.
ఉమ్ అంతే మా మా పిన్ని కూడా వాళ్ళు అట్లా ఆమె అట్లా చేసినందుకు ఇంకా మన ఆమె ముఖం మీద తన్నడు అట్లే పోవాలి ఇంకా మనం ఇవన్నీ చేసుకొని పోవాలి మన అమ్మకి అన్నె తిని రావాలి మనం ఆమె పెడుతది ఆమె పెడితే తిన్నాంమని ఎదురు చూసుకుంటూ పోతే ఆమె అట్లే ఓవర్ యాక్షన్ చేత్తది అని మా పిన్ని ఆల్లు అనుకున్నారు ఇవన్నీ వేసుకొని పోయి మన చికెన్ ఏదో ఒకట్ వండుకొని పోయి ఇచ్చి హుమ్ అప్పుడు అనుకో దీన్ విలక్నాథ్ అతను అవసరం లేదు రా నన్నే పట్టించుకుంటలేరు పోవాలె అది మనం అట్లా మనం రివర్స్ అనుకోవద్దు అని అనుకున్నరు మా పిన్ని వాళ్ళు ఇయాలా
అ మా మమ్మీగా ఎన్ని సార్లు ఎంతేసినా కూడా ఇక అప్పుడప్పు ఇప్పుడు ఇగ ఆనందం వత్తది లేకపోతే ఏడుత్తదిఇక ఏ కన్నతల్లి అయితే చేత్తది అన్నం
సరే తీర్మర్ బాయ్
బయ్
హువ్
ఆ